హలో ఆ ఓకే
అటారయ
ఆటారిస ఆ చెప్పండి ఓ నెంబర్ జరి నెంబర్ పోవట్లేదు కాని మా అచ్చ అనుకుదద్ద నెబరు
మార్చిన కుదరదిగా రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలుగు థియేటర్ లో ఉన్నక్క
అ
కాయా కారా ఏం చేద్దాం
దిన్ని కాదు అ అన్ హన్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదా
ఇప్పుడు ఏము వద్దు గాని మాట్లాడమ్మా అయిపోయింది అయిపోయింది
నేను అది చేస్తా చెప్పు నీ పర్మిషన్ తీసుకొని
ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా మాట్లాడరాదు అయిపోయింది కదా మళ్ళీ కావాలంటే ఇంకొక నెంబర్ పెడదాం తర్వాత అది కూడా నీకే పెడతా సరేనా
ఉహు పెట్టు
తర్వాత చూద్దాం అది దానివల్ల ఏమైన్నా డబ్బులు వస్తాయ చూద్దా ఆ నంబర్ ద్వారా
ఉహు ఆ అదే పెట్టాలే
సర్లేగాని
ఆ
ఏమంటుంది రెండో భాయ్య
రెండో అక్క అదా ఇందాక మాట్లాడితే నేను అన్నా నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి మొన్న ఇల్లు అప్పుడు ఖర్చుయినాయి ఈ డబ్బులు ఇవ్వు నాకు తక్కువ అంటే నేను ఎల్లుండి వస్తాను అప్పుడు ఇస్తాను అంటుంది నాకు ఎల్లుండి ఇల్లు ఇందాక ఆమె పెద్ద ఆవిడతో మాట్లాడితే నేను ఇప్పుడు మా రెండో ఆవిడ ఫోన్ చేసింది ఏమంటున్నారు అని అంటే మీరు అందరు కలిసి గనకార్యం చేతున్నారుగా ఈగే ఇంత సేపు సేవ చేయించుకోవడం ఏ పని అన్నారు గానీ ఏమి లేదు ఆ అన్నదంట అయితే నేను అన్నాను ఆ చెప్తే రెండు రోజులే అన్నాడు బావ ఫోన్ చేస్తే సార్ తో సార్ తో మాట్లాడితే ఆ అమ్మాయి పైసలు వద్దు ఏమి వద్దు జస్ట్ నాకు ఒక భార్య పేరు కింద అలా ఉంటే చాలు ఆమె ఎప్పుడులాగే మీకు మనిషిలాగే ఉంటది అని అన్నాడు ఇంకా అన్న అప్పుడు ఆ రోజు రెండు రోజులే అయిపోద్ది అని అన్నాడు అంటేనేమో ఇప్పుడు రెండు రోజులు అయిపోయి ఎన్ని రోజులు అయింది అని అడుగుతున్నాడు నన్ను అంటే నేను చెప్పాను మధ్యాహ్నం అన్నాను ఆమె ఇంతకు ముందు ఎవరిని ఇష్టపడలేదు ఒక మనిషిని ఇష్టపడి నన్ను చెయ్యడి అని అడుగుతుంది పెళ్ళి ఇంతకు ముందు పెళ్ళి అప్పుడు ఇష్టం లేక చేసుకుంది అది ఇప్పుడ ఏమో ఇష్టపడి అడుగుతుంది చేస్తే ఏమవుతాది అని అడిగాను ఆ మీకు పైసలు అంటావా ఆమె వచ్చి నాకు ఎంత కావాలి అండి తీసేసుకోండి కావాలంటే అన్ని తీసేసుకోండి ఆమెకు అయితే పెళ్లి చేయండి అని అడిగాను ఇల్లు అంటే ఇక్కడే ఉంది వాకిల అంటే ఇక్కడే ఉంది మన పిల్లల్ని ఇంతసేపు చూసుకుంది కదా ఇప్పుడు ఆ మాత్రం కృతజ్ఞతే చేసుకోపోతే ఏం సాధిస్తారు మీరు ఇద్దరు కలిసినా అడిగాను కావాలంటే పంచాతీ ఏమో ఇక్కడే చేపించండి కావాలంటే మేము వస్తాము ఖర్చులు ఏమింటే మేము పెట్టుకుంటాము అని కావాలంటే ఆ పైసలు ఆమె పెట్టుకుంటుది ఖర్చులు కూడా కావాలంటే కానీ ఒకటి తెంపడం అయితే చెయ్యడి అని అడిగాను సాయంత్రం మళ్ళీ చే తనరు మాట్లాడతాను నేను అ నాకేమో రాంగ్ డైవర్షన్ పంపిస్తుంది అంటే ఆ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజలు ఆగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అడుగుతుంది అంటే మొన్నటి వరకు అడిగింది నరేష్ విషయం మీద టెన్షన్ పెట్టాడు కాబట్టి ఏదో మళ్ళీ టెన్షన్ లో టెన్షన్ ఎందుకు పెట్టడం అని ఆలోచించినట్టుంది అందుకు ఇప్పుడు అడుగుతుంది తప్పు ఏమో ఉంది దాంట్లో ఎవరు ఇంటికి వెళ్లాల్సిందే కదా ఎప్పటికైనా ఆ అని అన్నదంట
దాంట్లో స్వార్థం ఏముంది అసలు నువ్వు పోటం వల్ల ఇంకోవలికి ఇప్పుడు వాళ్ళకి ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటంది గానీ
ఇబ్బంది అంటే ఇప్పుడు నేనన్నా మొన్న పిల్ల వాళ్ళ ఇంట్లోకి ఎవరూ చూసుకోలేదు ఖర్చులకు నేనే ఇచ్చాను నేను అడగలేదుగా రివర్సు ఎన్నో పైసలు పోతున్నాయి అవి నేను వేరే ప్లేస్ లో వేరే వేరే వారు ఉనినుంటే ఆకు ఆ ప్లేస్ లో నేను ఖచ్చితంగా గ్రూప్ ఫైవ్ పాస్లా నేను కోసిం అడుగు క్కునేదాన్ని కానీ అలా అడగట్లేదుగా అలాంటప్పుడు మీకేమైనా నొప్పి వస్తుంది నా భూమి అక్కడ ఉంది నా ఇల్లు అక్కడ ఉంది ఇంకో ఫ్లాట్ కూడా అక్కడే ఉంది నేను ఎక్కడ కొనుక్కొని ఎళ్తున్నాను మీ దగ్గరే ఉంటున్నా కదా నాకు మంచి మర్యాదగా నన్ను పెళ్లి చేస్తే నేను రివర్స్ చూస్తా అలానేగా నర్సున్ ఇప్పుడు అలాగే ఇంక గట్టిగా పట్టారు వాడూ విడిపిచ్చుకొని ఎళ్ళిపోయాడు తిక్కబడ్డది ఇప్పుడు అదే మంచి మర్యాదగా ఇంటి ముందు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఘనంగా ఉండేది ఇరవై లక్షలు పాతిక లక్షలు మనం మాట్లాడుకున్నట్టు అదీ లేకుండా ఇదీ లేకుండా వాడు వాడు క్కను వాడు చూసుకున్నాడు నా జీవితానికి అంతే చేస్తే మాత్రన బాగోదు అంటే అన్నదంటే ఆరో తారీఖు పెళ్ళి చేసుకుంటే పద్మ అని అన్నదంట వాళ్ళని వీళ్ళకి మా చెల్లితోని మా అక్కతోని ఇదే మాట అన్నదంట ఆరో తారీఖు పద్మ పెళ్ళి చేసుకుంటదంట మనకు చెప్పా చేయకుండా అనేసి అన్నదంట నేను ఆర తారీఖు పెళ్లి చేసుకుంటారు మీతో చెప్పి అన్ని మంచి మర్యాదగా ఇంటి ముందుకు విడాకులు ఇప్పిచ్చండి వాళ్ళొస్తారు నేను చిన
పు ఆమే చెప్పింది కదా మాకు ఇన్ని రోజులు టైం ఇయ్యండి చేస్త్ తము ముందే అయిపోతది అని ముందే అం
ఎట్లానో నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు నా మీద వాళ్ళకి చెల్లికి ను అక్కకి రాంగ్ డైవర్స్ పంపుతుంది
ఎవ్వుడైనా అంతే నాకు వాళ్ళు తేడా తేడా ఇలాగనే ఉన్నారు అందరు
ఆ అయితే ఇప్పుడు నేనన్నాను న్ని మీరు చేసి
అది అసలు చేసుకునే దానికి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలా ఎన్ని రోజులు బతిమిలాడి బతిమిలాడి బతి
నేనన్నా సార్ నాకు ఒక ఐడియా ఇచ్చారు కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నేను మాట్లాడతాను మీ అక్క మీ నాన్న ఎవరు ఉంటే చాలు మీ పిన్నికి కూడా చెప్పు ఒకరి ఇద్దరు ఉంటే చాలు అది నేనే రాపిస్తాను ఆ ఆ దీన్ని రమ్మన్నా చెప్పంటే
విజయాలతో ఇప్పుడు నేనున్నా అసలు నాకు అమెరికాతో మాట్లాడటమే ఇష్టం లేదు ఈ విషయంలో అయినా కాని నేను తగ్గిపోయి సరే ఏదో ఒకటి తెంపుతారనే ఉద్దేశంతో ఆయనతో కూడా చెప్పి కదా ఏ అంతకంటే ఇంకా ఎంత అంటే ఏమి
టైమింగ్స్ దేగా టైమింగ్స్ చూడు దాంట్లో ఏ టైం వరకు అయితే నా ఫోన్ లోనే నేను ఏది నొక్కినట్టు నట్టు నాకు అనిపిస్తుంది నాకు ఇంతకు ముందు
నువ్వేమి నొక్కొద్దు పది నిమిషాల తర్వాత నేనే కట్ చేస్తా ఇది ఇబ్బంది ఏం లేదు
ఆ అది ఇప్పుడు రెండు సార్లు మాట్లాడితే నేను ఫస్ట్ టైం మాట్లాడ గ్రీన్ గా ఉండేది ఒక లైన్ ఆ లైన్ ఇప్పుడు కనిపించట్లేదు అందువల్ల నేనుమన్నా నొక్కేసానేమో అని
ఏం కాదు అదేం కక్కర్లేదు లే ఏం నొ నొక్క లేదులే గాని పనుంటే చెప్పు పన్నెండు నిమిషాలు దాటకూడదు పది నిమిషాలు దాటిన తర్వాత ఆటోమేటిక్ నేనే కట్ చేసుకోవాలి అది సబ్మిట్ ఆర నిమిషాల అయిందండీ
ఉ ఉమ్
చేసుకుంటే అయిపోతది
అది చెప్పా నువ్వు చెప్పినట్టే చెప్తే సరలే ఇప్పుడు రెండు రోడ్డు చూద్దాము ఊ అన్నాడా అతన్ని నడిపిద్దాం లేదు అంటే నేను సార్ చెప్పినట్టే నేను చూసి చేస్తాలే అన్నది
ఇప్పుడు మనిషి మనము సరే ఒకసారి అబద్ధం చెప్పిండు రెండోసారి అబద్ం ఎన్ని సార్లు అబద్దం ప్రతిసారి అబద్దం
దేక్తా చూసిండగా గుడిలో చూశింకాడ్ నుంచి అతనిలో మనసు లో ఉక్రోషం ఒకలాంటి ఉక్రోషం మనుషులు పెట్టేసుకొని సాగదీస్తున్నాడు అది నాక క అర్థమైంది ఎందుకంటే అతనికి నీవు నువ్వు బానే ఉనవ్ మంచిగానే మాట్లాడుతా హందాగా నేను ఎవనో తగుబోతుని సెలెక్ట్ చేసానా అనుకుందే అనుకుంటున్నాడు ఆ తర్వా త వాడికి నువ్వు చూసిన విధానికి వాడు చెల్లిబాటలు రప్పు నాకు నడవు ఏ మీద డబ్బులు ఇవ్వదురా బాబు అనుకుంటున్నాడేమో లేకపోతే ఇంక ఇప్పుడు పెళ్లి ఏంటో అనుకుంటున్నాడో ఆడ అప్పడునుంచి ఇ అసల వెనక వెనక నూరుతునాడు అది నాకు అర్థమైంది కానీ నేను చెప్పుకోలేదు గానీ రెండశిక్ నూరుతునాడు ఆ అంతా సరిగా మాట్లాడలేదు అంట కదా అని మొకం తిప్స్ సరిగ్గా మాట్లాడిందో లేదో బాగా తెలుసు నువ్వు చూ మాట్లాడావుగా ఫోన్ ఆ అంటే నేను సరిగా మాట్లాడేలే
సర ఆముతో ఎట్లా మాట్లాడినావ్ అంటా మరి
అలా కాదు చెప్పడం ఎలా చెప్పిండ అంటే అలా ఆ ఈ వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే వంద శాతానికి వంద శాతం నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు వాడికి.
అదే అర్థమైంది తమ్ముడు తమ్ముడు అట్లా చేసిపోయింది ఇప్పుడు అక్క కూడా మమ్మల్ని అలానే చేత్తంది వీళ్ళు వీళ్ళంతట వీళ్ళు చేసుకుని పోతున్నారు ముగ్గురు పోరగాళ్ళు వచ్చారు వీళ్ళందరిని ఎవడు చూత్తాడు అన్నా ఇద ఇందులో పడ్డారు వాళ్ళు ఆడుగో ఆడు కూడా మీ అక్కకు నూరి పోసిండు.
పోసిండు ఆ అది ఈ మొన్నటి వరకు బాగానే ఉండది ఈ రోజుకి ఇట్లా మాట్లాడుతుంది ఉమ్. ఉమ్ మా అక్క కూడా అదే అంటుంది రెండో అక్క కూడా మొన్నటి వరకు బాగానే ఉండది ఈ రోజుకిి నాతో మాట్లాడు నాక అర్థమైంది వాడ అంతా ఇది మనషులు మొత తొన్నూర్ పోసేసింటూ వాడికి ఇష్టం లేదు నువ్వు చేసుకోవటం పెళ్ళి అంటే ఎం ట్రోలింగ్ ఎన్ని రోజులు చాకిరి చేసుకుంటూ ఉండాలి చెప్పండి. నేన అన్నా నన్ను మంచి మర్యాదగా ఒక ఇంటికి పంపిస్తే అయితే నేను వెనక వచ్చి చూస్తా
ఇప్పుడు అంతకంటే ఏం చేస్తావు సరే ఇప్పుడు రేపు పొద్దున నా భార్య అయిన తర్వాత మొత్తం డబ్బులు నా వేస్త అసలు మీరెవరు అని కూడా చెప్పడం లేదు పోనిలేపా ఏంది వీళ్ళేంది అట్లా పుల్లలు ఏస్తారని ఉద్దేశం నాకు తెలుసు అందుకని నేను కూడా అక్కడ ఆ డబ్బులు ఏమి నాకు వద్దండి ఆమ్ సవాలా చెత్తావేం చేసు పోచు అ డబ్బులు కూడా ఆమెనే ఖర్చు పెట్టు కొత్తది
అది కూడా చెప్పిండు ఇది కూడా చెప్పిండు రేపు ఇప్పుడు మనకేమన్న సొల్యూషన్ కావాలి అన్న కూడా సలహాలు ఇచ్చే మనిషి మంచి మనిషి
అంత మైండ్ తో ఓపెన్ మైండ్ తో చెప్పినా గాని వాళ్ళు ఇంకా కాట్లేదు అంటే
ఇంకేం పట్టుకున్నదాన్ని పట్టుకుంది పద్మ పట్టుకునే వాడిని గట్టుగానే పట్టుకుంది మంచోడిని పట్టుకుంది అని వాడుకి ఆల్రెడీ తెలుసు తెలుసుకోబట్ే
నా బాధ ఏంటంటే మీ యొక్క దీనికోసం వేరేవాణి ఎ ఎందుకు ఇంట్ల ఇబ్బంది పడతారు అని అంతే
అది ఏంటంటే మా బావ మొన్నటి వరకు నువ్వు చేసుకో నువ్వు చేసుకో వెళ్ళిపో నీ సుఖమైనా నువ్వైనా సుఖంగా ఉండు ఉండన్నా మనిషి ఈ రోజు ఈ ఇట్లా అంటగా అలా
సరే ఓకే నేను ఇయలా చెప్పి పది రోజుల క్రితం చెప్పి ఈరోజు తెంచమని అంత ఆడావుడి ఏ మేకల మీద ఎనిమిది నెలలు అయింది చెప్పి మీ అక్కకి చెప్పి ఆ మాట్లాడుకో వాళ్ళ బావతో మాట మాట్లాడుకోవాలి నువ్వు మాట్లాడుకోవాల మీ బావతో మధ్యలో మధ్యలో మేమేమి ఇజ్ చేసినామని
అంటేనే నేను చెప్తా అక్క బావకి అంటే ఏమంది మీ బావకి చెప్తే ఇప్పుడు ఒప్పుకోడు ఈ ఇప్పుడే ఇప్పుడే చెప్పుకో ఎందుకు చెప్పు చెప్తే మళ్ళీ ఇప్పుడే చెప్పు నీది ముంచు సంబంధం కానీ కానీయడు మళ్ళీ ఏదో కిరికిరి పెడతాడు ఆ ఎదుటోడు గురించి మళ్ళీ ఏదో అదో లేదు అని చెప్తాడు లేనిపోని ఎల్లి పోల్లి చెప్తాడు మా ఇప్పుడే చెప్పోదు అని ఆమె అన్నది సర్లే మరి నాకు కావాల్సింది కూడా నాకు పని అవ్వటమే హ్మ్
నేను చేసిన్ తర్వాత మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మాట్లాడత
సరే చెయ్ నాక్